బాగున్న బాబ్బా హలో
హలో ఆ బానబ్బా
ఆ బాగున్నాబ్బా ఏంటి వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా ఆ ఓకే అహ అంటే రెస్పాండ్ కొంచెం లేట్ అవుతుంది వినిపిస్తుంద నా వాయిస్ ఓకేనా
చిన్నగ వినిపిస్ డిస్టర్బ్ లేదే
అవునవునా ఏం మొన్న సెల్ ఓకే ఓకే ఇక్కడ సిగ్నల్ కొంచెం లోగు ఉంది. ఓకే ఏం చేస్తున్నారు. ఎలా ఉన్నారు. బాగున్నారా పిల్లలు.
ఆ అందరు బాగున్నార్ బా
ఆ పామ్మ నా పాపకి ఏదో కొంచెం కంటికి ఇన్ఫెక్షన్ అయింది.
మా ఇంటి పక్కన అమ్మాయికి వాళ్ళ పాపయితే కొయి వస్తుంది. హాస్పిటల్ వస్తున్న ఇంటి పక్కన అమ్మాయికి వాళ్ళ పాప బాలేకపోతే హాస్పిటల్ వస్తు ఇస్తున్నా
అవునా ఏదో ప్రాబ్లమ్ అన్నారు ఆప్టిక్ న్యూరిటిక్స్ ఏదో అన్నారు ఓకేనా ఇప్పుడు పర్లేదా ఇప్పుడు పర్లేదు అబ్బా హలో అన్నారు కదా అప్పుడు హలో హలో హలో హలో